హలో
హాయ్ బాగున్నారా హలో
ఆ హలో హాయ్
హాయ్ బగ్గున్నారా ఏం చేస్తున్నారు
ఏమి లేదు మీరేం చేస్తున్నారు నేను కూర్చున్నా
కూసోని ఉన్నారు ఖాళీగా
అవునా
ఆ ఆ అయిపోయినాయి్ వంట చేయాలి ఇప్పుడు
అవునా
ఉమ్ మీరేం చేస్తున్నారు
నేను కూడా ఖాళీ గా కూర్చున్నా ఇప్పుడు వంట చేయాల
అవునా
ఆ ఇప్పుడేయ్ పిల్లలు స్కూల్ నుంచి వా వాళ్లకి అన్నం పెట్టి
ఆ ఎంత కొ మల్లుఉడవడం అవునా
ఉమ్మ్
మీకు కుడివేత ఆ అవు నేను ఇంకా ఇప్పుడు వంట చేయాలి
అవునా
ఏం జొన్న రోట్ ట్టే తోట కూరా
అవునా
ఆ మీరేం చేస్తున్నారు స్పెషల్
పేపర్ కానీ అదే నేను కూడా జొన్న రొట్టె ఆ ఈ ఇంకా ఏదైనా వంకాయ కర్రీ ఏదైనా చేద్దాం అనుకుంటున్నా
అవునా
మ్మ్
పిల్లలు వచ్చిరా స్కూల్ నుండి
ఆ పిల్లలు వచ్చిండ్రు స్కూల్ నుండి వాడు ఒకడు బయటికి ఆడడానికి వెళ్ళిండు
అవునా
ఇంకొకడు బయటకి షాప్
ఆహా ఇంకా మరి తిన్నారా మద్యానం అవునా
మీరు తిన్నారా
ఆ మేం తిన్నాం మధ్యనమే తిన్నాం
అవునా ఏంవండిర్రు మరి ఈ రోజు
ఈరోజు రైసు టమాటా కర్రీ
అవునా
ఆ మీరు
నేను అది చిక్కుడుకాయ కర్రీ జొన్న రొట్టెలు రైసు
అవునా
ఆ
ఓకే ఓకే ఇంకా మరి ఏం చేస్తున్నారు ఏంది
ఏం లేదురా ఇగొ ఇట్లనే ఇగ డే అంతా పని చేసి అది కాస్త రెస్ట్ తీసుకుంటా మధ్యాహ్నం
అవునా
హు
ఓకే ఓకే అన్నేం చేస్తాడు
హు అన్నా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాడు
అవునా మీరు ఇంట్లోనే ఉంటారా హౌస్ వైఫా
అవును హౌస్ వైప్ నేను ఇంట్లోనే ఉంటా
ఆ నువ్విగ రెస్టు తీసుకుంటా అవునా
మ్ మ్మ్ ఈ రోజు మండే కదా మార్నింగ్ గుడికెళ్ళి వచ్చా
ఆ శివ మందిర్ కెళ్లి వచ్చిర్రా
ఆ అ
అవునా
ఉమ్ కొంచెం దగ్గరే ఉంది గుడి ఇక్కడ
ఆ దగ్గరనే ఉందా మీరు సిటీలో ఉంటారా విలేజ్ లో ఉంటారా
మేమ్ సిటీలోనే ఉం
సిటీలోనే ఉంటారా మేమ్ ఇంకా షిటీలోనే ఉంటాం
అవునా ఆ
ఆ
ఇంకా ఏంటి మరి సమ్మర్ హాలిడేస్ లో ఎక్కడైనా వెళ్ళే ప్రోగ్రామ్ పెట్టుకున్నారా ఆ వెళ్తున్నారా ఎక్కడైనా టూరు
యా చూడాలి డిసైడ్ చేసుకోవాలి
ఉహ్ ఊహు
మీరెళ్తారా
మేము విలేజెస్ లో మ్యారేజెస్ ఉన్నాయి ఇగ మ్యా ప్రైజెస్
అవునా ఇగ పెళ్ళిళ్ళు అయితే ఉంటాయి సంబర్లా ఇంకా మరి షాపింగ్ అయిపోయిందా
షాపింగ్ చేయలేదు ఇంకా చెయాలిగా
అవునా
హు అదే వెళ్దాం ఇగ ఎండ
మస్త్ ఎండ కొడుతుందా అటు
ఎండాకాలం వ వచ్చేసింది కదా ఎండలో ఎట్లా ఎల్దామా అని చూస్తున్నా ఇప్పుడు షాపింగ్ చేయాలంటే తిరగాలి తిరీగితేనే మనకి మంచివి దొరకై ఏ దయినా సా లరీ సరేనా జ్యువలరీస్ అయిన షర్ట్స్ అయినా
అవును
మ్మ్మ్మ్
మ్మ్మ్మ్ ఇంకా మరి
ఇంకా ఎక్కడ పొఇండ్రు మరి రీసెంట్లీ మీరు
ఏడ ఎక్కడ ఏళ్ళాలే ఇగ ఇంట్లోనే ఉన్నాం ఇగ
ఆ
అంటే రీసెంట్లీ మా సిస్టర్ ఆ పెళ్ళిండే అది పోయచ్చినాము ఆ ఆ పెళ్లి బానే జరిగింది
హు ఎన్ని డేస్ ఉంటున్నారు విలేజ్ లో మరి
ఒక టూ డేస్ ఉండి వచ్చినాము
ఆ
ఆ టూ డేసే ఉండి వచ్చినాం
హు మీరు ఏం జాబ్ చేస్తారు
ఆ
మీ వారు ఏం జాబ్ చేస్తారు
మా వారు కలెక్టర్ ఆఫీస్ లో చేస్తారు
అవునా
ఆ
మ్మ్మ్మ్
మీరెందరు ఉంటారు ఇంట్లా
మేము ఫోర్ మెంబెర్స్ మా పిల్లలు ఇద్దరు నేను మా ఆయిన
అవునా ఫోర్ మెంబర్స్ ఉంటారా
మ్మ్మ్మ్
అహ
ఇంకా ఇక్కడ పక్కన మా టీచర్స్ వాళ్ళ ఉంటారు వాళ్ళ పిల్లలు వచ్చి ఆడుకుంటారు మా ఇంట్లో ఇప్పుడు ఒకడు వచ్చిండు లాస్టే చూడు మ్మ్మ్మ్ వారు అల్లరి అల్లరి చేస్తాడు ఒక చోట ఉండడు ప హలో హలో లో హలో